నీట్లే నైట కూసున్నా
నేను ఇప్పుడే బయటకి వచ్చినా
ఆ సమ్మర్ ప్లానింగ్ ఏంటి మరి
సమ్మర్ ప్లానింగ్ ఇటైతతో ఇక
అంటే అమ్మమ్మళ్ళ ఇంటికి పోఓ
ఆ అమ్మమ్మ వాళ్టికి హాలిడేస్ ఇయ్యంగానే పోతాం ఏదో టూర్ ఉండాలి ఈ సారి
ఏమిటూరు
ఆ ఫస్ట్ ఏమో చీరాల బీచ్ బీచ్ బీచ్
అవునా బాగుంటదాడా
ఆ చీరాలు బీచ్ తర్వాత తిరుపోదంటలు
ఆ
తిరుపతి తర్వాత అయిది ఇదిఉంటాది చూడు
ఏ శ్రీకాళహస్తతినా అరుణాచలం హు
అరుణాచలం తర్వాత గోల్డెన్ టెంపుల్ ఉంటది అంట కదా గోల్డెన్ టెంపుల్
మ్మ్ ఇంకా
రిటర్న్ బ్యాక్ టు తెలంగాణ
మ్మ్ తెలంగాణకు వచ్చి
తెలంగాణ వచ్చి ఇంగ హైదరాబాద్లో ప్లేసెస్ జూడాల ఒక సారి అసలకి గియాన్ని కావు ఫ్యామిలీ
మీ ఫ్యామిలీ వర్కు
వత్తే నువ్వు రావచ్చు
కనీ
ఆ పైసలు పట్టుకుని రావచ్చు ఏమున్నాక్క మా అంట రండు వేలయితయి
మా అంట రం వగ అంతే
మర్గా ఎంత మరి ఎంత అయితయి అన్న టికెట్ బుక్ చేసినప్పుడు టికెట్ లు బుక్ చెత్తే ఐదు కాదు నాల్గే
మీకు లేదా టికెట్
నాగు లైతే రాలేదు.
హ హ
ఇంకేంది మ మంచి గుసత్ చిడ సీటు
అరుణాచలం పోతే బాగుంటదిరా
హ్మ్
అక్కడ గిరిప్రదక్షణ చేత్తరు. ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటది,
హ్మ్
ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఇట్లా రోడ్ మీద నడుచుకుంటా వెళ్తరు.
మ్మ్ హు
అంటే స్టెప్స్ గిట్ల ఏముండ వ్ ఓన్లీ రోడ్డె ఉంటది.
ఇష్టా మంచిగ అటుసైడ్ మస్త్ ఉంటది ఇగ
మస్తు ఉంటది ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే మస్తు ఉంటది అంటనవ్ అంటే బాగానే ఉన్నది నీకు
ఆహా గింతేమరి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఏగా
ఫోర్టీన్ కిలోమీటర్స్ నడుచ్చుకుంటూ వెళ్ళాలె మళ్ళీ ఆ తమిళనాడు అక్కడ ఫుడ్ ఎట్లుంటందో తెల్వదు ఏమి
మళ్ రిటర్న్ బ్యాక్ రావద్దా
రిటర్న్ బ్యాక్ రావద్దు ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటది వాళ్ళది అట్లా మ్యాప్స్ ఉంటది.
ఆహా
ఆటిని వట్టుకొని వెళ్ళిపోతా ఉండాలె ఇగా స్ట్రైట్ గా సక్కగా వాళ్ళు మ్యాప్ ఎటు చెప్తే అటు వెళ్ళాలె.
ఏ ఏ దేవుడు అసలుకు అరుణాచలంలా శివుడే నా
హ్మ్ బావుంటాదంట కాక్పోతే
ఇంకా ఇంకా ఓల్డ్ఎస్ట్ టెంపుల్ ఏమన్నా ఉన్నాయా
ఓల్డెస్ట్ టెంపుల్స్ తిరు తిరుపతి తెలుసు కదా నీకు
కా ఓ ఇంగ తిరుపతి మ మళ మన తెలంగాణ ల
తెలంగాణలో ఉన్నాయి మంచిగనే భద్రాచలం
హ్మ్ భద్రాచలం ఒకసారి శ్రీశైలం మ్మ్
ఇంకా రీసెంట్గా అయ్ టే అర్నగిరి యాదగిరి గుట్ట
క కాళేశ్వరం
ఆహా
ఇంకా ఇంకా రామప్ప టెంపులు మేడారం
ఆ అవునవును
సరే మళవారిక్ మేళారం పోవాలక్క కొంచమయితే మేళారం మేము పోతాంటే ఓకే ఇరవై కిలోమీటర్లా దూరాల్లో ఉన్నారు మంచి వెహికల్ కట్టుకో వచ్చినాల్లు
ఆహా
మంచిగా వాళ్ళు రోజు స్థాన్నంపోయ్తారు ఒక రెండు గంటలకు ఆడుండి మంచిగా తాన్ని చేసి మంచిగా ఆడుకోవస్తారు మళ్ళకోళ్లు వండుకొని తింటారు, మళ్ళ అలపోయ్ పంన్ట్రూ
అసలు బాగుంటదసలు మేడారం వెళ్తే
సరే ఈసారి రాలేదేందుక్
ఈసారి నేను హాస్టల్ లో ఉన్నా
నెక్స్ట్ టైమ్ నన్ను తీస్కుపోతారో తీసుక్పోరో
నెక్స్ట్ టైం పోవాల అనుకుంటా గానీ నెక్స్ట్ టైం ఎగ్జామ్స్ ఉంటే కతం
ఎంద్ నెక్స్ట్ టై బీటెక్గా బీటేగ్ బీటెక లేకపోతే డిగ్రియ
తెల్వదిక చూడాలి
పు చూడాలేన్ద్ ఇప్పుడే ప్లానింగ్ వేసుకోవాలి గదా
టైం ఉంది కదా ఇంట్లో
వన్ ఇయర్
ఇంకా వన్ ఇయర్ ఉంది
వన్ ఇయర్ అను ఉంటేనే తర్వాత వన్ డే ఉండదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్
ఉమ్
మనం టూర్ ఒక ఎండాకాలం ఒక టూర్ ఏసుకోవాలి ఒకసారి
అవును
హైదరాబాద్ మెయిన్ గా గో గోల్కొండ హైదరాబాద్ గోల్కొండ చార్మినార్
ఉమ్ చార్మినార్ బావుంటది నేను చూసిన
చార్మినార్ ఇంక ఇది ఉంటది చుడు
గోల్కొండ అంటే ఏమి ఉండదురా ఏ అంటే ఏ మన కాల నొప్పి లకు మొత్తం తిరిగి రావుడు తప్ప ఏముండదు పాత గోడలు పాతవే అన్నీ
ఆ అదే కిక్కు మరి పాత గోడలంటే ఇప్పుడు వరంగల్ ఫోర్ట్ లో ఏమున్నది
వరంగల్ పోర్ట్ ల ఏం లేదనుకో
ఆ ఇది రెడ్ ఫోర్ట్ లో ఏమున్నది
ఆ అంతే ఇగ ఏదో చూడాలన్నట్లు తిరగాలి అన్న
రాజ్ రాజుల ఎట్ ఎట్ల పరిపాలించిళ్ళు వాళ్ళు ఎట్లా చంపుకున్నారు అన్ని ఉంటాయి ఆడ
ఆ కిలో వరంగలు కూడా బాగుంటది
ఆ ఖిలా వరంగల్ ఇంకా ఇదింటది చుడు వరంగల్ ఇది ట్యాంక్ బాన్ ఏది ఉంటదు ట్యాంక్ బాన్ ఏది ఉంటది ట్యాంక్ బాన్ ఇది హైదరాబాద్ ల
హు హుమ్ అవును
ఆ అదే
అది కూడా బానే ఉంటది
ఆ స్టాచ్యూ బుద్ధిస్ట్ స్టాచ్యూ చూడాల అక్క ఊకే ఎక్కడ క్రికెట్ అయినా కబడ్డీ అయినా బుద్ధిస్ట్ చూపిస్తారు అసలకి ఫోటో హుసేన్ సాగర్ ఉసేన్ సాగర్
అది గబ్బు ఉంటది మొత్తం
మొత్తం గబ్బు గబ్బు ఉంటది ఆడా
స్మెల్ గోరం గ వస్తది
ఇది ఇంకా మళ్ళా నాగార్జున సాగర్ పోవాల ఒకసారి
ఉమ్ కాకపోతే చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ బాగుంటాయి తెలుసా
బ్యాంగిల్స్ కొనుకున్నావ ఎప్పుడైనా
కొనుక్కోలేదు కానీ నే నేను వెళ్ళందే చిన్నప్పుడు అప్పుడు రీసెంట్
ఆ మళ్ళా ఆంధ్ర పోాలి ఒకసారి ఆంధ్ర ఆంధ్ర బీచ్ లోని కవర్ చేయ్యాలి మళ్ళీ ఇంకా విజయవాడలో ఒక స్వీ స్వీట్ డబ్బు అనే కొది
నీకు ఒకటి చెస్స చెప్పనా నువ్వు పెద్ద అయ్యి జాబ్ తెచ్చుకొని నీ వైట్ ఎందుకు అన్ని వందిరా
నీ మణి నా నా మణితోోడు అందరుని తీసుకోపోతా
అబ్బా నన్న తీస్క పోరా అస్ అందర న ఉని
అందరినే వంద మన రిద్దరం పోదాం పెద్ద పెద్దయితు
ఆ ఫస్ హసినీ పెద్ద అక్క
ఫస్ట్ పెద్ద కావాలి ఆ సీట్ రావాలి ఆ అరేంజ్కి వెళ్ళాలి జాబ్ కోట్టాలే
అనుకో గట్టి అనుకో అయితది
ఉమ్ ఉహు ఉహు అది కళ కలాగానే
మిగిలి పోదులే నువ్ హార్డ్ వర్క్ చేతే ఏం కలగా మిగిలిపోదు
హార్డ్ వర్క్ చేయాలే
ఆ
ఫస్ట్ ఆ సీటు తెచ్చుకుంటే తర్వాత వాళ్ళు చెప్త ఉండరు మనం వింట ఉంటామ్ పొత్తన ఉంటది
అవున్ మరి
మనం గవర్నమెంట్ టీచర్లు అయితే ఇంకేం లేక బొచ్చెడు పైసలు
టీచర్ జాబ్ చేద్దాం అనుకుంటన్నవ ఏంది
యెహె అమ్మో ఆ టీచర్ అయితే తట్టుకోలేము
ఇప్పటి పిల్లలు మస్తున్నారు ఇంకా
అ వావ్ నైస్ తట్టుకోలేం అసాలకి
సుక్కలంపిసే మంచిగా
క్కరే న మా క్లాస్ వాళ్ళ అయితే టీచర్ వతే అ వాళ్ళని దేకు తెలేదు దక్తు ఆ జనరేషన్ వారికి బెల్ గు కూడా ఆడట నోడక కొడు నిం బల్కి ఫోన్ మడుకం ఫ్రీఫైర్ ఆడుకుంటాడు
అవును సలే ఇప్పుడే ఇంత ఘోరంగా ఉంది జనరేషన్ ఇంకా ముందు ముందు ఎట్లుంటదో
ఫ్రీ ఫైర్ నింటటు రెండ ఎలాంచంచి ఆడుతండ్ ఇదేలానించి ఆడతాన అంటను జనరేషన్
అట్లున్నది మరి ఇప్పుడు
ఒక్కొక్కని ఫోనుంది, మా క్లాసోనిక్ అయితే సిక్స్త్ క్లాస్ కు ఫోనున్నది. వాడు, ఓన్లీ ఇంటియ్ పోయి ఫ్రీ ఫైర్ ఆడతడు, ఇన్స్టా చూత్తడు గంతే
వామ్మో సధువు ఎవరు చవుతరు.
వాన్కి అలవాట్ లేదు ఇగ
వాల పేరెంట్స్ ఏమనర
పేరెంట్సే అప్పుడు ఇంగ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నయ్ చూడు
అహా
ఇంగ అప్పుడు కొని అప్పుడు కొన్ని చ్చిల్లింగా వాల్ పేరెంట్సు సూరత్ పొయిలట
హ్మ్ హ్ము
ఇంగాన్ ఫోను వాళ్ళ నానమ్మ, తాతయ్య ఏమో వాళ్ళకెంద్ దెల్వద్ సదుక్కోలేట
అయ్యో, ఏడా వట్టించుకుంటారు అతన్ని
వీడు ఇంగా వీడేం చెత్తడు, బుక్ బుక్కుల్ తీసినటు తీసి కొన్ని చదువుకున్నట్ చేసి చిన, పోన్ మాట్ల డిగ
నువ్ జుత్తవ వరి కోను
ఎహె
గాడికడ కదా
ఆ ఇచ్చినా మాక్సిమం చూడం
అంటే ఇచ్చినా ఎక్కువసేపు ఇయ్యడు ఫస్ట్
ఉ
ఏదో అట్లా బోర్ కొట్టినప్పుడు అట్లా చూడాలె అట్ల పక్కన పెట్టాలి దంతే
ఇప్పుడు ఫోన్ చూత్తే తర్వాత మనం ఫ్యూచర్, అళ్ళే ఆగే ఫోన్లు చూసుకున్నం బతకాలి
సంగణకుపోతు అప్పుడు
హు ఆ ఎప్పుడు మరి ఎప్పుడు పోదాం అనుకుంటా ఏం తీసుకున్నాం అంటారు.
ఉ
ఏం తీసుకుందాం అనుకుంటనవ్
చూడాలిగా
ఓర్